హలో
హలో లో
హలో
ఆయండి
అయండి
ఏం చేస్తున్నారు మీరు బావున్నా
మ్మ్ బాగున్నా వండి మీరు బాగున్నారా
బాగున్నామండి మీరు పోలో మీరు మీరు పొలముందా
ఉందండి పొలం జేస్తామండి
అవునా ఏమేమేం పండిస్తారు మీరు పొలం
మేము దాంటో మొక్కజొన్న వేస్తాము
ఉనా
పంచిగే యేస్తాము
అవునా అండి పొలంలో మీ మీ పంట బాగొస్తుందా అ అంటే బా దిగు దిగుబడి బాగా వస్తంది
ఏదో వస్తుందండి మాకెదో చేస్తాము ఎత్తగత్తగా వస్తుది ఒక రకంగా వస్తుదండి
హలో
హలో
వంట బాగా వస్తుందా అండి
ఆ పర్వాలేదండి ఎండాకాలం కదా
కుళోళ్ళు బానే దొరుకుతున్నారా మీరింకా చేలో ఏమసారండి
పతి విగా నా ముందు కొట్టుకోవాలి
ఆ
ఎరువు వేసుకోవాలి
కాదండి ఇంకా ఏమేమి పంట వేసారు మీరు
పతి
ఏమేమే పంట వేసారంండి మీరు
మేం పత్తి పెడతాము బాగానేేస్తాము మరి మొక్కజోన్న పెడతాము
అవునండి వర్షాలు బానే పడుతున్నాయా
అది ఒక్కోసారి పురుగు ఉంటుంది ఒక్కోసారి ఏమో బాగానే వస్తుదండి అఓహ
అదే అదే బో బోర్ లో వాటర్ నీళ్ళ బాగానే వస్తున్నాయి
ఆ బాగానే వస్తాయండి ఎండకాలం ఒక్కోసారి రిపేర్లు వస్తా ఉంటాయి చేయిచ్చుకుంటా ఉంటాము
అదే అదే అండి అక్కడ లేబర్లు బాగా దొరుకు దొకుతారా రోజు దొరుకుతారండి మీకు
దొరుకుతారండి ఒక్కొక్కరికి ఐదు వందలు ఇవ్వాలండి
అవునా
మధ్యాహ్నానికి ఐదు వందలు ఇవ్వాలి సాయంత్రం ఒక రెండు వందలు ఇవ్వాలి ఏడువందలు ఇవ్వాలండి మేము
ఆ భోజన భోజనాలు మీరే బేడ్ తర వాళ్ళ తెచ్చు
వాళ్ళే తెచ్చుకుంటారండి మేం ఏం పెట్టం ఆ రోజు వచ్చే వాళ్ళకైతే మేమే పెడతామండి
ఏమేమి వండి పెడతారండి మీరు ఏమేమి వండి పెడతారండి
మేము ఏం వండుతామంటే పొప్పు అన్నం జేస్తామండి మజ్జిగి క్యారెజు కట్టుకుని మేమే వెళ్ తము మనుషులు వొస్తే పెడతాము వచ్చినళ్ళకి మేము దింటాం
అది ఎద్దులు గు గుంటుకా అది మీరే తోల్తరా ఆ లేబర్లు వచ్చి తోల్తరా
మనిషిని పెట్టుకున్నామండి ఆ మనిషి వచ్చి తోల్తాడు
ఆ మరి పొలం దున్నటానికి టాక్
టాటరు వేరే వాళ్ళ టాటరు ఉందండి అ కడర్ తీసుకుని మేమే తొలి ఉంటా మండి
అదే అదే అండి పంటలే లేస్తే బానే వస్తున్నాయా
పర్లేదండి దాని దానికట్ట అట
హ్మ్
సాయం తప్ప ఇంకేం లేదు కదండి
మీరు ఇంటి కూడ గేదెలు అట్ ట్లా ఏమన్న ఉన్నాయాండి కొనుక్కుంటారా పాలు కొనుక్కు
లేదు అమ్ముతామండి మేము ఒకా లీ ఒక అర లీటర్ అట్లా పోస్తామండి మిగతావన్నీ మేమే
నెయ్యి నెయ్యి ఎలా చేస్తారండి మీరు
నెయ్యి మధ్య మీగడ పాలు కాస్తాము మీగడ తీస్తాము
హ్మ్
తోడేసి
అదే
మజ్జిగ తీసి వెన్నా తీ
మీరు మజ్జిగ తాగుతారా పెరుగు తింటారా అండి
పెరుగు ఎక్కువ తింటారండి పిల్లలు
పెరుకు మంచించిదా మజ్జికి మంచించిద దా అండి
మజ్జిగే మంచిదండి చెప్తే ఎనరు మజ్జిగే మంచిది మజ్జిగ తాగితేనే మంచిదండి మీరేం చేస్తుంటారండి
మేము ఇంట్లోనే పనులే అండి ఇంట్లో పనులేమ
ఏమేం చేస్తా
మా అత్త్యలు పొలక పొలంక వెళ్తారు మేము ఇంట్లోనే ఉంట టాము ఇంట్లో పని చూసుకుంటామండి
మంతేనా
పిల్లలు ఏమో స్కూల్ క వెళ్తారు
హ
ఇంకేంటండి విశేషాలు
అదేం ఇకే ఏ వంట చేసారు ఇవాళ
ఇంకేంటండి విశేషాలు
అదేండి
అవునండి ఇప్పుడు హాలిడేస్ కి ఎక్కడికైనా వెళ్తారంండి
ఆ సమ్మర్ హాలిడేస్ ఇస్తే పిల్లలకి వెళ్తారండి
అందరు వెళ్తారా ఫ్యామిలీ మొత్తం
వెళ్తే వెళ్తాము మాకు గొడ్డు ఉన్నాయి కదండి వాళ్ళె పిల్ల్లో ఎళ్తరు ఇళ్తే లేక పోతే వెళ్తే మేము కూడా వెళ్తాం
అందరు వెళ్తే బాగుంటుంది కదండి ఎక్కడికన్నా ప్లాన్ చేసుకోండి ఒకసారి తిరుపతికో ఎక్కడికన్నా తిరుపతిలో బాగుంటుంది కదా వెళ్తే అందరు ప్లేస్ బాగుంటుంది దర్శనం బాగా జరుపుకోవచ్చు కదా వెళ్ళి అందరు వెళ్తే బానే ఉంటుంది
చడలీ ఇంకా
మీకు ఫ్రీగా ఉంటుంది ఎక్కడికి వెళ్లరు కదా మీకు ఫ్రీగా ఉంటుందండి ఎక్కడికి వెళ్ళరు కదా ఎప్పుడు చేలు పొలాంకి వెళ్తామ అంటున్నారు ఈసారి ప్లాన్ చేసుకుని వెళ్ళండి బాగుంటుంది తిరుపతి ఎప్పుడైనా వెళ్లారంాండి మీరు
ఆ ఎలాం అండి
నాకుండ ఎక్క్యరా మామూలుగా బాస్
చెంద నాడు చెల్లమంట
అవునా బస్ లో వెళ్తే బాగుంటుందా నడిచి వెళ్తే బాు చూడచ్చు కదా అ
హ్మ్ ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్తారా తింటానికి అక్కడ కొనుక్కుంటారండి వస్తాం లే గనీ ఇక్కన్ నుంచి తీసుకెళ్తారా అక్కడ కొనుకొని తిన్ ఉంటారండి మీరు
మేము ఇక్కడ చేసుకుంటామ అండి ఏదన్నా తినడానికి
అవునా ఏమీ వండుతారండి మీరు
ఇదే చెక్కలంట కారప్పూస ఏన్న స్ తింటారు
అదే అండి మీరు ఎక్కువ వండుతారా అండి ఏయి
ఆ వడుతామండి
మీరు బానే ఉండు
హ్మ్ బాగుంటాయిండి చెక్కలో కారపుసలు ఆ ఉంటాయి
అదే అండి పిల్లలు బాగానే తింటారాండి
హలో
పిల్లలు బానే తింటారాండి
పా తింటారండీ
అదే పిల్లలకి ఏమి ఇష్టంమయితే అవి చెయాలండి
ఆ మేం పిల్లలకి ఏది ఇష్టం వాళ్ళు అడిగిందే చేస్తామండి ఏది అడిగి అ వెనపూస అది అట్లా మా ఇంటికాడ ఉంటుంది కదా కేక్ చేస్తుంటాము అప్పుడప్పుడు
మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా మీకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళారా అండి హలో
హలో
మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా మీకు ఇష్టమైన ప్లేస్ ఏదండి
మేము వెళ్తే మా ఇంటి దేవుడు నరసింహ స్వామి అండి
అవునా మరి వెల్ వెళ్తున్నారా వెళ్లారాండి ఎప్పుడైనా
అదే టెంపుల్ అండి మరి
ఎప్పుడైనా వెళ్లారండి
చెప్పండి
ఎప్పుడైనా వెళ్లారా అండి మీ గుడికి
ఎప్పుడు వెళ్తానే ఉంటాం ఈ సంవత్సరంలో వెళ్ళలేదండి పోయినా ఐదు నెలల్లో వెళ్లి వచ్చామండి ఐదో నెలో ఎల్లమండి ఇది ఇప్పుడు నా మూడో నగరాలండి మూడురు ఎప్పుడు నల్ రాదండి
హ్మ్ ఎక్కడ అండి మీది గుడి
ఒకసారి వెళ్ళలేదు మా వాళ్ళకి హెల్త్ బాాలేదు కొంచెం వెళ్ళలేదండి
అక్కడ ఏమేమి దొరుకుతాయండి గుడి దగ్గర అన్ని దొరుకుతాయా దర్శనానికి
గుడికాడు బాగా పూజ్ చేస్తాండి మా స్వామి మామ బాడ వక్క హ్మ్ అక్కడికి వెళ్తే వాళ్ళ మమ్మల్ని బాగా చూస్ కుంటారండి
ఎక్కడా అందుకే మీ గుడి తాడిపాత్ర అవతల యువతల
గుడి లోపలికి ఉంటుంది రోడ్డుకు లేదు వాళ్ళే చేసి పెడతారు వంటది మేము తినేసి ఆ రోజు అక్కడే ఉండి పొద్దున్న ఆకు పూజ అది కట్టించిి వచ్చేస్తామండి పొద్దున పూజ చేసుకుొని తినేసి వచ్చే
ఎవరు ఎవరెవరు వెళ్తారండి మీరు
మేమే ఇద్దరమే వెళ్తాం పిల్లలే రాలేదు మేమే భార్యభర్తలు ఇద్దరం వెళ్ళం
ఈ సారి ఎవరెవరు వెళ్తారు
వెళ్తే అందరూ వెళ్ళాం అనుకుంటున్నామండి మా మా పిల్లలు మేము అంత ఎల్ ధామ్ అనుకుం
అదే ఆ ఫ్యామిలీతో వెళ్తేనే బాగుంటుందండి
అందరు వెళ్తేనే బాగుంటుందండి ఏమో ఒకసారి మే అందరం వెళ్దమంట
అందరే అందరు వెళ్ళండి బాగుంటుంది దర్శనానికి కూడా అక్కడ ఎంజాయ్ బాగుంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఎప్పుడు స్కూల్ క వెళ్తారు కదా మీకు ఫ్రీగా ఉంటుంది
అవునం
ఇంకేంటి ట్టండి విశేషాలు మీ ఇంటి దగ్గర చెట్లు అవన్నీ బాగుంటాయిడి పెడతారా మీరు చెట్లు హ్మ్ ఎం ఎం పెట్టుకున్నారు అం టండి ఇంటికాడ
పూల మొక్కలు మల్లెపూలు మల్లెపూలు గులాబీలు ఇంకేంటండి
అదే అండి ఆ ఏమన్న ఫ్రూట్స్ ఉన్నాయా అండి మీ ఇంటి కాడ ఏమేమున్నాయండి
ఆ
ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయండి
ఫ్రూట్సా మామిడుంది ఆ బొప్పాయి ఉంది ఇంకా మా కాడ జామ్ ఉంది
అదే అండి మీరన్ని ఇంటికాడే పెంచ్
అవునండి ఇంటికడే
హ్మ్
అరటి చెట్లు ఉన్నాయి. అరటీ కూడా పెంచుకుంట్
అదే అదేండి ఇంటికడిజెస్త్ మంచిదిలేండి బయట కొన్నేటివే కొన్నుకుంటే ఏవేవో కెమికల్స్ వేస్తారు కదా. ఇంటికాడ అయితే బాగా ఆరోగ్యంగా తినొచ్చు. ఇంకేంటండి విశేషాలు మీరు చే చే పొల్లంకి వెళ్తామంట్ అంటున్నారు కదా ఆకుకూర్లన్నీ తెచ్చుకుంటారా పొలంలో
హ్మ్ చేలోనే వేసుకున్నాంమండి కూరగాయలు చేల్లో దోసకాయ్లు గోంగూరా
అదే అదే అండి హ్మ్
అన్ని వేసుకుంటామండి మేము చేలో యదేసుకుంటామండి ఎక్కువ పత్తి పెట్టినప్పుడు అల్లా పెట్ కుంటామండి అన్నీను వొస్తాయండి
ఇంకేమి
హ్మ్ ఇంకేంటండి
మీరే చెప్పండి ఆ తిన్నామండి మీరు
మేము గూడా బోంచేసామండి
ఏం ఏం కూరు వొండుకున్నారండి ఈ
నీ ఈ రోజ్ క్యాబేజి కూర
హ్మ్
టమాటా పచ్చడి
హ్మ్
చేసుకున్నామండి
అదే అదే అండి తిన్నారా మీ పిల్లలు అందరు తిన్నారంండి
ఆ తిన సవడి అందరా న్నా కొడుకుని కూడా కొడుకున్నా అన్న ఇలా
అదే అదే అండి ఇంకేంటండి
ఇంకే ఉందండి
పొద్దున్న మళ్ళీ చే
ఆ పొద్దున్నే లే అవ్వాలి వెళ్ళాలండి కంగలు పడలేదు మం నాలుగు గంటల కల్లా కొన్ంట విజస్త కని పాలయ్య బిండేసి
ఆ సరే
పోతామంది
అదే అండి సర్లేండి థ్యాంక్ యూ
థ్యాంక్ ూ అంటడి